అక్క
ఆ బాగున్నావరా
బాగున్న బాగున్నావా అక్క
బాగున్నా
ఏం ఏస్తున్నావ్ అక్క తిన్నరా
తిన్నాం నువ్వు దిన్నావా
ప్యాసెస్ ప్యాసెస్కి వెళ్ళాలి ఇగ మా మేడం బాలేదు ఇంకా
అవునా
ఆ ఏమో లీవ్ లో ఏంటిదక్క ఏమో అన బోయినావ్
మీ ఫ్రెండ్స్ ఏం జేస్తురు అనవోయినా గాని, మీ మేడం లీవా ఈ రోజు
ఆ మా మేడమ్ లీవ్ ఆ మా ఫ్రెండ్స్ ఏం చేస్తారు ఇగా మా గ్రూపోలందరూ అందరూ లీవ్ కాబాట్టి కొంచెం పైకి కిద కు తిరుగుతా ఉన్నారు నో సౌండ్
ఉ
లీవే కదా లీవు ఉండే ఎట్టుంటో తెలుసు అక్క ఒక పయిరేడ్ లీవు ఉన్నా అ రోజంతా లీవ్ ఉన్నట్టే లేక్క
సార్ వాళ్లు ఏమంటలేరా మరి
ఇంకేం రాలే అందరు కొంతమంది బయోమెట్రిక్ వేన్నారు కింద అందుకని హలో
ఆ చెప్పురా హలో
అనిపిస్తుందా అక్క
లే
వినిపిస్తుంది కాని ఇందాక నా చెవ్వు టచ్ అయ్యి మ్యూట్ అని పడిపోయింది అయిపోయింది అంటూ నీ వినిపిస్తుందా లేదా అని
ఆ బానే
బోళ్ల సౌండ్ ఏం చేస్తుండక్క డ్యూటీ పోయిండా
అంతే పోతుంది ఈగ
అవునా ఈ రోజు ఇగ మ మేడం లేదు అసలు హాఫ్ డే ఉంటది కదా ఈ రోజు సాటర్డే కదా మాకు హాఫ్ డే ఉంటది ఉ సటర్డే హాఫ్ డే ఏం లేదు ఈవినింగే డి జే పెడతారు కొద్దిసేపు డ్యాన్స్ చేసేవాళ్ళు డాన్స్ చేస్తారు డీజే పెడతురు కొద్దిసేపు ఆ కొద్ది ఎప్పుడు నుంచి త్రీ టు ఫైవ్ వరకు ఖాళగా ఉంటాం అప్పుడు డీజే పెడతాం అందరూ చేసుకోవచ్చు డాన్సర్స్
చేస్తున్నావా నువ్వు ఖాళీగానే కూర్చుంటున్నావా
నా ఇంట్రెస్ట్ అసలు ఈ డాన్సస్ మీద
వేయరు ఎప్పటికీ అట్లా ఖాళీగా హాస్టల్ డిగ్రీలు ఉన్నప్పుడు అటు అది చేయని అట్లా ఎక్ససైజ్ చేయని బాడీ ఎటు వంగకుండా వేసుకుంటాను
ఉ చేయర అనిపిస్తుందినీ ఒకే ఒకే పాటకిదుమ్మ డాన్స్ లాగా అయితే చేయాలనిపించింది నార్మల్గా అయితే చేయాలనిపది నాకు డ్యాన్స్ చెయాలనిపిదని చెప్పడం కంటే అసలు నాకు రాదని చెప్తే బాగుంటది కావచ్చు అక్క
బోలో సౌండ్
నాకు రాదు అక్క ఎక్కువ డ్యాన్సు చేద్దాం అనుకుంటా కాని
ఉ ఏదైనా ట్రై చేస్తే అదే వస్తనే ఉంటది
ఉ అందుకే అనకుంటే అసలు ఎక్కువసేపు ఇప్పుడు ఈ వయసుకే నాకు రెండు మెట్లు ఎక్కిన పాయసం వస్తది పాయసం వస్తది అసలు
అందుకే అది ఏదో ఒకటి చేస్తానే ఉండాలి ఏ యాక్టివిటీ ఉంటే ఆ యాక్టివిటీ
బైక్ సౌండ్ చేస్తేనే అప్పుడప్పుడు ఎప్పుడో ఒక ఒకప్పుడు ట్రై చేస్తా చేద్దామని కానీ ఏమో అక్క అడిగిపోవంగానే గతం అందరు చేసేదాని చూస్తే వాళ్ళుమో బ్రహ్మాండంగా చేస్తారు డ్యాన్స్ నాకేమో ఇంకా కొంచెం కొంచెం కూడా రాదు
అవునా చేయ్యాలి ఏదో ఒకటి చేస్తాంటే వస్తది వస్తానే ఉంటది
ఏం చేస్తున్నావు అక్క మరి
ఏం లేదు బాటిల్స్ లో వాటర్ నింపుతుంన
హమ్ ఎండకాలం కదా నింపాలు ఇగ కథం స్టార్ట్ అయింది ఇక వాటర్ బాటిల్ ఇప్పుడు మాకు కూడా కుండలు పెట్టించారు ఇగ చలి లే ఇంత ఎండలకు
ఆ ఏంటి మరి వాటర్ తాగబెట్టుకున్న వాటర్ లాగా ఉంటుంది
అవునాక్క అసలు నార్మల్గా బాటి లో నింపి పకకు పెట్టిన కూడా మస్సు వేడి అయితానై ఏదో మంటకి కింద పెట్టినట్టు అవి నార్మల్గా తీసి పక్కన పెట్టి కూడా ఆ కుండ నే అందుకే నింపుని నింకోట్లేను బాటిల్స్ డైరెక్ట్ గా పోయికుండ దగ్గరా పోయి కు
అట్లనే ఇగ వేస్ట్ ఇట్లా దాని ఫ్లాస్క్ టైప్ బాటిల్స్ ఉంటాయిగా
ఆ అందరూ అంటనారు అక్కడ దాని ప లలో కూడా నింపుకున్న కూడా అంతే ఏం అనిపించయట్లేదు కాకపోతే కూల్గాన్న వాటర్ నార్మల్ గా వస్తున్నాయి కాని వేడిగాయితే అయితలే అంతే కానీ నార్మల్గానే వేడిగానే ఉంటానయీ ఎండాకాలం మరి ఎట్లుంది ఇంతగానం వెండా కొడితే అట్లాండ గపోతే ఎట్లుండగా తిన్నావా అక్క
తిన్నా నువ్వు తిన్నావా
హమ్ తిన్నా ఏం టిఫిన్ మీది అవున మాది అటుకుల మాదేశ్వరిక్కడ
మీ ఫేవరేట్ అట్టుంది
చాలా ఫేవరెట్ అందుకు అసలు తినాల వద్దాను ఇరవై సార్లు ఆలోచించిన
అసలు
ఏ ఇక అంతే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఏదిిన్నా తిననట్టే నచ్చనట్టే అనిపిస్తుంది హాట్ తినబుద్ధీ కాదు ఎంత ఎండల కానీ నాకు స్వీట్ నచ్చదు స్వీట్ గానీ కూల్ గానీ ఎక్కువ తిినలేను నేను అసలు మళ్ళీ హాట్ తినాల్సి వస్తుంది
ఈ దస్తరాయండి గా డబ్బుక మీట చేసి దాదాపు వన్ మంత్ అవుతుందా ఫ్రిడ్జ్ అట్లానే ఉంటంది కాని దాని తినుడూ లేదు ఆమ్ లేదు
ఆ అసలు నాకు స్వీట్ అసలు నచ్చదు అక్క ఏంటో పనిిపుూరి బిర్యానీిలి ఇంత ఎండలు కాదు ఇంకా ఎండల పెట్టి వేడి వేడిగా పెట్టిన కూడా తింటగా ఇంకొంచం కూలి ఎక్కువైనా కూడా అమ్మ వద్దరనాయన అనిపించింతదీ అంత ఎట్నో అనిపించిది ఎక్కువ కూల్ తిన్నా కూడా ఎక్కువ స్వీట్ తిన్నా కూల్ అయినా కూడా సర్లే అనుకోండి మింగేస్త కాని స్వీట్ అయి అస్సలు తిండేది కొందరు అయితే దాన్ని ఇష్టంగా తింటా ఉంటారు
ఒకటి అరిసెలో అయితే చేసుకొని అప్పుడైతే ఇంక చిన్నప్పుడు ఘోరం తినేది చేటుండే మా అన్న మా అమ్మ చేసుకో
హో అవునా అరుసెలు కూడా తిన నేను ఎక్కువ పునుగులు తింటా బానే
అసలే తిన అరిసెలు
హమ్ అరుసెలు ఈ బెల్లా అప్పులు ఆ బెల్లా అప్పాలు అరెసెలు ఒకటే కదా హమ్ ఉగాది వస్తుంది కదా అక్క మరి పాచ్చలు చేస్తున్నావా
అబ్బా సేమ్ నేను కూడా అదే అనుకుంటుందా చేద్దాం ఇక్కడ ఏంటేనేమో చేద్దాం అనుకుంటున్నా మరి అమ్మ అమ్మ వల్ల ఇంటికి పోతే ఎట్లుంటదో తెలువదు అక్కడ మిక్సీ లేదు అది నూరళ అంటే ఇప్పుడు ఆ రోట్లో నేను దంచలేను అమ్మని బాధ పెట్టలేను ఎట్లా అని ఆలోచిస్తున్నా
కను గాదప్పుడు బచ్చలు తినకపోతే మళ్ళీ ఇప్పుడు చేసినట్టే అనిపీదు ఎందుకంటే చేసుకునేది ఉగాదికె
లాస్ట్ టైం నేను ఆఫీస్లో ఉండే మా ఫ్రెండ్స్ అందరు తెచ్చి ఇచ్చి అప్పుడు ఏంటి ఇక
ఇంటికెల్ల లేక అప్పుడు
ఇంటి కెల్ల లేదు ఏమో ఫ్రెండ్స్ తెచ్చెరు
అక్క నేన్ హాస్టల్ నా హాస్ట్ స జాయిన్ అయినా కానించి నా ఉగాది ఇంటికాడ ఒక్కసారి జరగలేదు అసలు ఇప్పటి వరకు
అయ్యో
హ బచ్చాలు తింటలే ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాల్లు పేరెంట్స్ వస్తే తింటా మా అమ్మకు చేయరాదు లేకపోతే మా అమ్మాయి చేసుకొని తీస్కోచ్చిర్
అవునా మీ మమ్మీకి ఏమైనా నాన్ వెజ్ వండడం పెద్ద పెద్ద వంటలు వండడం తప్ప ఇట్లాంటివి రావ
ఆ రావక్క పెద్ద పెద్ద వంటలు మళ్ళీ మా మమ్మీ బ్రాహ్మాణంగ వండుతది చికెన్ మటన్ అయి ఎట్లాంటివి అయినా ఈ చిన్న చిన్న వంటలు ఇంట్లో ఉన్న వంటలు మళ్ళీ ఖరాబ్ అయితాయి
మన దాంట్లో ఇగ ఫంక్షన్స్ ఎవ్వరైనా గాని మి మమ్మీ మీ డాడీ కదండి
ఆ అంత బగా చేస్తారు పెద్ద వంటలు కానీ నార్మల్ గా చిన్న చిన్న కర్రీస్ ఇంట్లో ఒకరి మ నలుగురు మంది ఉన్న అంటేనే మళ్ళీ వండడం రాదు అంత ఖరాబే అయితది ఇంకేస్ నాన్ వెజ్ అయిన సరే
అరేయ్ మా అమ్మెమో అన్ని వంటలు బానే చిన్నప్పుడు టిఫిన్ చేసేది ఈవినింగ్ మేము వచ్చేసరికి స్నాక్ స్నాక్స్ చేసేది నైట్ అయిన అది మన తెలంగాణ స్పెషల్ తర్వపిండి అది పెట్టేది అదంతా పెట్టేది కానీ ఇప్పుడు అసలు ఏం చేయట్లేదు అసలు
అవున ఎందుకక్క
ఏమో ఏమి చేయమన్న ఇంట్రెస్ట్ లేదంటది నాకు చేయాలినిపిస్తులే నేను వంట వేసుకోవడం ఒకటి మైనస్ అయింది మళ్ళా అందులో మా మా అమ్మకు ప్లస్ అయింది నాక్ మైనస్ అయింది
అ ఇగ నీకు వంటొచ్చు నాకు ఇక అక్క ఏమ నేపిస్తది ఎట్లాగో మా అమ్మాయి చేస్తుంది లే అని వదిేస్తున్నాటు
ఇగ మాట్లానుకుంటుంది మళ్ళీ అక్కడ మిక్సీ లేదు మిక్సీ ఉంటే అదొకటి ఇదకటి ఏదోటి ఒకటి ట్రై చేసాం కానీ మనం యూట్యూ లో యూస్ చేయమంటేాన్ని ఆల్మోస్ట్ కొన్ని మిక్సీ పట్టాలంటరు కొన్ని మసాలాలు కావాలంటాడు ఏదో ఒకటి ఫాల్ట్ అయితది ఊర్లో ఇక్కడైతే చేస్తేనేఉంటాయి ఏదో ఒకటి వేరేటి ట్రై చేస్తా
ఇక్కడ ఏం లేవన్న జెట్స్ బీలో తొందర పోయి తెచ్చుకోవచ్చు ఆర్డర్ పెట్టుకున్న పది నిమిష్ షాలలో వస్తే అప్పటికప్పుడు చూసుకుంట చేయొచ్చు
ఇంక ఆవును
అదే ఊర్లో అయితే ఒకళ్ లేదంటే ఇక ఆ రోజు ఆపేయాల్సిందే ఇగ ఆ పూటకి మళ్ళీ ఎవరన్నా వత్తరు గిళ్లి షాప్లో కొనుక్కొచ్చేదాక అట్లానే ఉంటది
ఆ ఆ నేను ఇంటికెళ్ళి తిన్నా రేపు ఎల్లాం అనుకుంటం
రేపే వెళ్తాన్నావా ఔ ఉగాది ఎప్పుడక్క తర్స్ డే ఉంది కద
కొంచెం వేరే ప్రోగ్రామ్ ఉంది ఇ రెండు తీసుకుంది ఆ రెండు తీస్కో కొని వస్తా అన్న ఆ రోజు వస్తారు కావచ్చు ఒక అన్న గదికి తాకపోతే అసల్ ఇక్కడ నేను నార్మల్ కానీ అంత ఫీల్ రాదు ఉగాది రోజు చేసినంత ఫీల్ రాదు
ఎందుకంటే ఆ ఒక్క రోజు చేసుకున్నట్టుంటది అందరు చేసుకుంటారు అన్ని ఇళ్లలో చేసుకుంటారు వాటి
మక్ష ఇక్కడ చేసుకుంటే బాగుండు చేసుకొని తీసుకోవదుననిపిస్తది ఆరోజు ఈ రోజు చేస్తే అంటే నార్మల్ గా మనం ఏదో చేసుకొని తిన్నట్టుంటుంది కానీ ఆ రోజు ఉన్నంత ఫీల్ రాదు
రాదు ఎందుకంటే అది పండగ అని ఒక ఫీల్ లో ఉంటాం మనం అందరం పండగ పండుగ రోజు పచ్చలు అందరు చేసుకుంటున్నారు మనం చేసుకోవాలి ఇగ అంతే ఆ మైండే ఉంటది అందరికీ అ అదొక పీలక ఎందుకంటే సంవత్సరం మొత్తం మీరు ఎప్పుడు చేసుకున్నా కూడా నార్మల్ గా చేసుకొని తిన్నట్టు ఉంటది పడుగ రోజు చేస్ అదేదో ప్రసాదం లాగా అనిపించిది తినడానికి
ఒక అట్ల ఉగాది రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అమ్మ అల్న ఏమ అమ్మ చిన్నప్పుడు మస్తు ఏస్తుంది
అవును అక్క నాకు తెలీదు అసలు ఎక్కువ తినలేదు బచ్చళ్ళు ఎక్కువ తినను
మీ నానమయ్ నీకు తెలవదు
తెలియదక్క నేను ఎప్పుడు ఊర్లో ఉండదు చెప్పలేక నా హాస్టల్లోనే ఉంటాన్నాను న హాస్టల్లో జాయిన్ అయినా క
చిన్నప్పుడు నేను మీ అక్క అది ఇద్దరు కలిసి పత్రన్ని పత్రన్ని చేపించుకునేది
అవునా అసలు ఏమో అక్ కానీ నేను ఇంతవరకు ఉగాదికి ఎప్పడు ఇంటికాడ లేను
తిను కూడా బాధపడకు
అది ఆ పచ్చళ్లుు చేస్తే తెలీదు పచ్చళ్ళు పిచ్చి పిచ్చి ఆకుల్ తోటి కూడా బ్రహ్మణంగా చెతది బాబమ పిచ్ పిచ్చి ఆకులంటే పిచ్చి పిచ్చి ఆక్ ఇగద అంటే ఏదో చెట్లు అని ఇచ్చేది ఈ చెట్లు ఈ యూజ్ అని చెప్పేది ఆ చెట్ల ఆ యూజ్ అని చెప్పెది
ఆ అట్లేనే నేను కూడా ఛాన్ సార్లనే తిన్నా